వినిపిస్తుందా
హలో
ఆ వినిపిస్తుందా
మెల్లగా వినవాడ్తాంది
సౌండ్ పెంచుకో కొంచెం
ఆగు ఒక్క నిమిషం
ఒక నిమిషం ఆగాలా
ఆ కింద ఒత్తుతే మళ్ళా కట్ ఐతాదోమో అని భయమయ్తాంది
ఆ హలో ఇన్పిసరా
హలో
ఆ హలో వొస్తుందా నా వాయిస్
కాలే
హలో
ఆ మాట్లాడు మాది సౌండ్ బాగా తక్కువ ఉంది పే మొత్తం ఫుల్ సౌండ్ వెంచిన అయినా తక్కువ ఉంది
తక్కువత్తాంద మాది ఇనబడతందా
మెల్లగా ఇనబడత
మెల్లగా ఇనవడుత వుందా
ఉమ్ కొంచం
ఆగు ఒక్క ఒక్క నిమిషం ఫ్యాన్ బంజెత్తాగు ఇప్పుడు ఎప్పు హలో
ఆ హలో వినిపిస్తుందా
ఆ అంతే
ఆ